హలో
హలో
ఆ వినపడుతుంద బ్రో
ఆ ఇన్ పడుతాను బ్రో ఇన్ పడతందా
ఆ వినపడుతుంది బ్రో ఏం చేస్తున్నావు
ఏం లేదు బ్రో కాలినే లేదు టెర్రస్ మీదికి వచ్చినానంటే మ్మ్ ఆ తింటీ బ్రో
ఆ అయ్యింది బ్రో మిది కూడా బ్రో కూడా జాబ్ సర్చ్ చేస్తున్నా కెమెరా హయిరింగ్ ప్రాసెస్ అంటే ఓపెనింగ్స్ తెలుసా నీకు బెంగళూరు లో
అంటే జాబ్ జాబ్ సెర్చింగ్ లో ఉన్నాను నేను
ఐ మీన్ రిలేటెడ్ బ్రో ఫీల్డ్ ఏ ఫీల్డ్కి
వాటెవర్ బ్రో ఆ అంటే ఏమ్ అంటే పర్లేదు జాయిన్ అయిత
పర్లే అట్లా దన్ బేస్ మీద
ఆ నైది నాది క్వాలిఫికేషన్ వచ్చి ఏం కం బో అదే ఎమరా జాబ్ ఆపర్చునిటీస్ తెలుసా నీకు
ఆ ఉంటే చెప్తాం బట్ నాకే అంతే తెల్ మా ఒకేళ్ళ ఇన్ కేస్ నువ్వు అంటే నే ఐ టీలో ఇంట్రెస్ట్ ఉంటే మా దాంట్లో ఇప్పుడు లేవు వేళ ఉంటే చెప్తాను నేను చాలా మంది నాకు అడిగినారు.
అవునా ఆ హా
కీస్ చెప్పినట్టే నీకి చెప్ అని కావాలనుంటే ఉంటేవ్గాల్లు మా సైడ్నే ఉన్నా మీరు ఐ టీలో ఇంట్రెస్ట్ ఉంటే అంటే కొంచెం నాలెడ్జ్ ఉంటే ఐ టి సైడు
ఆహా అందేద్ బ్రో నాకేం ఐ టీ ఇంట్రెస్ట్ లేదు బొక్ బట్ తో మన బ్రదర్ ఒక ఉన్నాడు. వాడు కూడా వాడు బీటెక్ చేశాడు. వాడుకుడా జాబ్ సోర్సింగ్ లో ఉన్నా అంటే రీసెంట్ పాస్ అవుట్ వాడు
ఉహు
ఆ వాడదివి వాంతి ప్యాంత ప్యాంతన్ అ అండ్ ఏమో ఉంది. కదా ఆ ఏమది ఏమన్ టారు అది. అది జావా కోర్సెస్
ఆ ఫుల్ స్ట్రైక్ ఓకే కోర్స్ కంప్లీట్ చేసింది. న్ జావప్
ఆహా ఆ పైతాన్, పైతాన్, ఆ పైతాన్ జావా ఆ పైతాన్ కంప్లీట్ చేసి. ఎవడో ఏ మారి ఆపర్చునిటీస్ ఉం
ఆహ నాస్తూనే నాకంత నెట్ వర్క్. లేదు బట్ తెలిస్తే చెప్తాను. బ్రో
ఓకే బ్రో ఇది అన్ని ఎలా వర్క్ అవుతుంది. బ్రో నీకేమరి తెలుసా.
ఏందే
అదే ఇది పైతాన్
హాహే అద్ది హి ఏం వర్క్ అయితుంది. అంటే మామూల్ అసలు ఏమంటుంది. నువ్వు కోడ్ రాస్ సవో
ఆ
పోయి పని చెయ్యని.
ఆ
అంతే దాని దగ్గరగా అది వర్క్ అయితుంది.
అవునా ఇదన్నీ కోడింగా
అట్లా లైన్లో ఉండు బ్రో ఎంచెపు పడ్తుంది బ్రో కిత్న టైం లాగయా ఆహ్ ఏం లేదు బ్రో లేద ఓ పైన వాషింగ్ మిషిన్ దగ్గరకి వచ్చాను ఆ బట్టలు వేసుకుందామ అని అంటే నాది కాదులే నా ఫ్రెండ్ బట్టలు వేసుకోవాలంటే చే చెక్ చేసేకి వచ్చినాను ఇడా అపుడెయ్ వేరేవాళ్లు వాడతా ఉన్నారు అదే ఎంసేపు అయితే ఉండడిది అని అడు తనా
హ్మ్ హ్మ్ హ్మ్ హ్మ్ అవునా
హ్మ్
వాస్ చేసేవా నీవు
నాదేం లేదు బ్రో ని వి లీ ఐ మీన్ టూ వీక్స్ వన్ సార్ లేంటే వీక్లీ ఒకసారి ఇంటికి పోతాను ఖచ్చితంగా ఇంటికి పోత అయితే మొత్తం అదంతా కుప్ప కుప్పే తీసికుపోతాను డైరెక్ట్ ఇన దగ్గరే అంతా మొత్తం ము చేపించుకొని ఐరనగిరిన్ చేసి సరింట్లో తీసుకొచ్చేస్తాను వాడుకుంటా ను మల్ల సేమ్ రిపీట్ అంతే
అంటే వాష్ చేసాని కోసమే ఇంటికి వెళతారా ఇంకా
ఫదర్ కంపల్సరీ ఇటు అట్లీస్ట్ టూ వీక్స్ కానీ ఒకసారి రానే రావాలి ఉ అంటారు రూలు లేదు అట్లే బ్రో అట్లేమ్ కాదు తమ్ముడు ఉన్నాడు బట్ ఏమంటే కొంచెం అంత అంత స్మూత్ కాట్ల నేను అంటే ఏదో ఫస్ట్చైల్డ్ కొంచం ఎక్కువ ఇది అంతే రానే రావాలి కంపల్సరీ అన్నట్లు మెయిన్ లి ఎం అంటే ప్రాపర్ రీజన్ ఉండాలి. ఇక్కడ ఉండాలంటే ఆ ఈ పని ఉంది. ఆ ఈ రీజన్ లే లేదంటే వచ్చి ఆ ఉండి క్లీన్గా అంత ఫుడ్డు గడ్డి తినేసి చికెన్ గికెన్ ఎందన చేస్తారు అదంతా తినేసి పోవాల
ఓ ఒకే ఒకే ఆ ఆ
ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళంతే వచ్చే పాపం ఈ బట్టలు ఉతిక్కునేది నీటిని నీటిగా ఉడికిచ్చి తినిగిని పోతారన్ అనుకుంటారు. దానికంత
హా అది బ్రో ఉహు హు హూ
ఇంగేమ్ బ్రో
హా ఏం లేదు. బ్రో
ఉహు
ఇ కెమరా అంటే మ్ ఆ జాబవా హైరింగ్స్ తో ఏమరా ఓపినింగ్స్
ఉంటే చెప్తాను. బ్రో కచ్చి తంగా ఉ ప్రస్తుతానికి ఇగ నాకి నిజగా నువ్వు ఒకవేళ ఏమోన్నావో హెవీగా ఎక్స్పెక్టేషన్ ఉంటే ఏం అనుకోద్దు బట్ నాకు అంత సర్కిల్ అయితే లేదు.
అవున అహుమ్ హ్మ్ ఓ
ఉహు అంటే ఒకేళ వస్తే అయ్ ఏరియాలోకి రావాలని ఇక్కడ బెంగళూరు లో మీకు ఇది నీకు తెలిసిన ఏరియా.
నాకే నాక్ తెలిసే ఏరియాచ్చి ఆ కూల్ గేట్ తెలుసు ఆ చందాపురా ఆ చందాపురా తెలుసు ఆ ఆహహా ఆ అన్ని తెలుసు చ అన్ చందాపూర్లో రిలేటివ్స్ ఉంది. నాకు ఆ అద్ ఇక్కడ టూ, టూ, త్రీ, టైమ్స్ వెళ్ళాను. నేను
ఉహు దేనికి
ఎందుకంటే ఆ ఇంగ్ ఇంగ్ ఫంక్షన్సు ఆనం రావ్ రిలేటివ్స్ ఆ వావ్ కొత్త ఇల్లు కన్స్ట్రక్షన్ చేశారు. అక్కడ ఆ కొం ఆ సరే మని పోలే నేను
ఉహు ఇగ ఆ ఓకే ఓకే అర్థమైంది. ఫంక్షన్ ను ఎంత వాళ్ళు ఇడ ఎంతయింది. ఖర్చు
ఆ ఇక్కడ వాడు కో ఆ అంటే సైట్ పర్చేస్ చేశారు. ఒక్క షో ఆ సైట్ కి ట్వం టీ ఫైవ్ ల్యాక్స్ ఏమో అయింది.
అప్పట్లోనే.
ఆ అప్పట్లోనే.
అప్పట్లో అంటే ఒక టెన్ ఇయర్స్ బ్యాకా ఇది.
మేబి హా ఏ కాదు త్రీ ఫోర్ ఆ త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అంతే.
ఆహా. ఓకే.
అంటే అది చందాపూర్ లో ఫుల్ అఔట్ సైడ్ అది.
మ్ ఔట్ సైడ్ కాబట్టి అంత మాత్రం లేదంటే ఇంగ అంతేనా.
నాక్ తెలిదు నాకు అంత ఏం నలెజ్.
లేదు లే అంటే బెంగళూరు లో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ కి సైట్ గదా దానికి ఎక్కడ ఏమి ఎంత మాత్రం అని ఉంటాయి ఎంత అడగ
ఆ అంతే అంతేనేం నాకు అంత నాలెజ్ లేదువాడ చెప్పింది నేను చెప్పిన అంతే. ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయింది సైట్. కే అంతా ఆ త్రీ ఫోర్ త్రీ ఫ్లోర్ ఇల్ కన్ స్ట్రక్షన్ చేసారు వాడు మొత్తం సిక్స్. సిక్స్టీ క్రొ సిక్స్టీ ల్యాక్ ఆహా ఆహా సిక్స్టీ సిక్స్టీ ల్యాక్ అయింది అంతే మొత్తం కన్ స్ట్రక్షన్ అంతే.
రెండు గల్పి.
ఆహా ఇల్ ఇల్లు అంతే.
ఇల్లే సిక్స్ ల్యాక్స్ అంటే ఇంగ యారేంజ్ లో ఉంటుంది అది.
ఆ వేరె ఏ చ బాగుంది.
బాగుందా అంటే బాగా రిచ్ లుక్.
ఆ రిచ్ లుక్ ఫుల్ లక్జరీ లుక్.
ఉహు ఉహు ఇన్విటేషన్.
అదే అన్ని అన్ని ఇంటీరియర్స్ చేశారు అంటే. పిఓపి ఆ వరల్డ్ రూప్స్ అన్ని అన్ని చేశారు ఆ ఆ అందుకే చాలా లగ్జురీగా లుక్ ఉంది. ఉ ఉ
ఊహు అంటే అన్నీ డూప్ ఇఐ ఫ్లోర్స్ టూ ఫ్లోర్స్
ఆ త్రీ ఫ్లోర్సు
త్రీ ఫ్లోర్స్ ఎన్ని ఎన్ని బెడ్రూమ్స్ ఎట్లా సపరేట్ సపరేట మొత్తం అన్ని గలిపి ఒకే రూమా ఒకే
ఆహా ఆహా ఒక ఒక కాని సేమ్ త్రీ ఫ్లోర్ సేమ్ ప్లనింగ్ే
ఊహు ఓకే అంటే మూడు ఫ్లోర్లు ఓకే ఓకే ఓకే అండస్ మొత్తమెంత
బిహెచ్కె అంత అది ఒక ఒక ఇల్లు టూ టూ బెడ్రూమ్స్ ఉంది టూ బెడ్రూమ్స్ ఉంది కామన్ గా హాలు ఓ
అంటే మూడు ఒకే ప్లాన్ మాదిరి అంతేనా
సేమ్ ప్లాన్
ఊహు ఇంగేమ్ ఎవరైన దెల్సా ఇక్కడ
నీవేమనా రిలేటటివ్స్ ఉంద బెంగళూరు లో
ఆ
మీక మీకు మరా రిలేటివ్స్ ఉన్నారా
లేరు బ్రో నాకెమెన్ అంతేం లేదు మామూలు దూరం రిలేటివ్స్ ఉన్నారు బట్ వాళ్ళు ఎక్కడున్నారో ఏమనిగాని నాకు తెలీదు అంతే
అవునా
ఉ జస్ట్ ఊరికే ఉన్నారని తెలుసు బట్ ఎక్కడ ఏమి నేనేబ్బుడన్న పోయి కలిసి ఇదే ఏమి లేదు ఊరికే జస్ట్ ఉన్నారని తెలుసు ఎక్కడ ఉన్నారు మొత్తానికి బెంగళూరులో అంటే అంతకు మించి నాకు తెలియదు ఇక్కడ ఎట్లంటే యలంక యశ్వంత్ ఉరు ఎట్ సైడ్ ఉన్నా కాని అన్ని దూరం నుంచి బెంగళూరు లో ఉన్నట్లే చెప్తారు బెంగళూరు అంటరు ఏమన్ అంటే మనకి అలా ఈ బట్ ఇటుకొస్తే ఈ సారి ఎలక్ట్రనిక్ సిటీ అ ఆ ఎలాంకా డ ఈడ ఈ ఈ ఆడా యశ్వంత పూర్ ఆడా ఎంత దూరు ముంటంది ఎంకాంట
అను
టి కిలోమీటర్స్ పైనే వుంటుంది ఒగాల నువ్వు మామలుగా బస్లా పోల్ల అంటే వ ఫైవ్ సిక్స్ జర్నీ అయిపోతుంది అందు ప్యాక్ అయిపోతుంది
అవునా ఫైవ్ అవర్స్ జర్నీయా
ఫైవ్ సిక్స్ కాదులే బట్ ఎవి ట్రాఫిక్ ఉంటే ఒక్కో సార్ అయ్యే ఛాన్స్ ఉంటుంది బట్ మినిమమ్ త్రీ అవర్స్ పడుతుంది బ్రో నుయి నించి ఎలంక పోవాలంటే ఎలక్ట్రానిక్ సిటీ నేను నా దగ్గర నుంచి
అంటే మే బెంగళూరు నుంచి అనంతపూర్ కి ట్రైన్ జర్నీ పైవర్ బ్రో
ఉ అదేగదా నిజం అంత పడుతుంది నువ్వు సపోజ్ ఎలంకల్ దిగినావు ఆడ్ నుంచి నీ బస్సుకే రావాలి నీకు వేరే ఆప్షన్ లేదంటే ఖచ్చితంగా త్రీ త్రీ అండ్ హాఫ్ అవర్ పడుతుంది ఇట గాక సిటీకి రావాలంటే నువ్ బస్సు లో అట్లా ఇంగ్ నువ్వు కొత్తోడయితే ఇంగ్ బస్సులు మెట్రో ఇంగా ఎలంకకి లేదు అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయితుంది అనుకుంటా మెట్రో ఇంకా
ఓకే
చానింగా అదెంటి బ్రిడ్జలు కన్స్ట్రక్షన్ చేసే దాంట్లోనే ఉన్నాయి బట్ అదేంది ఉ చెంత వరకు మేజస్టిక్ కాదు యశ్వంత్పుర్ మెట్రో ఉంది నీకి ఆటి నుంచి మాక్సిమం వన్ అవర్ లోపల వచ్చేస్తది ఎలాక్ట్రానిక్ సిటీ కంటే మేట్రో ఎక్కితే లేదంటే ఆటి నుంచి అయినా కానీ టూ అవర్స్ ఫైనే పడుదు ఎట్లా తిరిగి
ఓకే బ్రో ఓకే కేసుల మళ్ళీ ఓకే మళ్ళీ కళ్ద్దాం బ్రో ఓకే బాయ్ బాయ్